ఏంచేత్తలు
పాప ఎదుత్తందండి పాపను ఊయాలలా ఎసి ఊపుతానం అండి
అవునా
ఏం జెత్తలు మీరు
ఇగో పక్కలెత్తినం అండి పక్కలెత్తినం బట్టల్ పిండినం పిల్లలకు ముఖం కడిగిచ్చిన చాయ తాగిల్లు
ఆ ఫాస్టుగానే ఉన్నారండి మీ పిల్లలు
ఉమ్
మా అమ్మ వాళ్ళు లేరన్ డి మా అమ్మ వాళ్ళ తోట ఎరుతన్లు మా నాన్న కరువు పనికి పోయిండు
తోట ఇరతే మీ నా నా ఆ కాయ మొయ్యడ అండి
మా అమ్మ పోసుకుంటదండి మా నాన్న కరువుపని కాడా ఫోటో దిగాలన్ టె పోయిండు అండి ఇప్పుడు అస్తడు
ఎంత మంది అండి ఇచ్చిళ్ళని
రచ్చిలో నాలుగురు అచ్చిన్ ఎంత మంది అచ్చిన్లో ఇగ అత్తలేరు తలేరు ఒకళ్ళు ఇద్దరు వచ్చిన మంచిదే చేద్దామని
ఊహు ఫస్ట్ డే సారేనా అండి
ఫస్ట్ సారే అనా అండి అది ఇప్పుడే కాసిందట ఇప్పుడే వండి పండిందట ఇప్పుడు ఏచాల
ఉహు
బట్టలు ఉన్నాయి పిండేటి బట్టలు నానబెట్టినా పిండితన అని ఇక బట్ట పక్క బట్టలు ఇో కూరపోడి విదేశ బ అన్నది కూరపో చూపిన
ఏం కూర ఒండుతున్నారు
టమాటా అండి
ఉహు చేసి అ మడు ఏ టై చేసి
పది అయిందండీ
అవునవును
ఆ మా పాప లేవలేదండి మా పాప సిక్స్ వండుకున్నదండి ఇకె లేచిందండి ఎత్ వర్షానికి కున్నాం ని లేవలేదు
అవునండి ఎందుకంటే మా అమ్మ అప్పలు చేత్తంది కదా అనీ లేవలేదండి
ఆ ఆ
ఉహు బానే ఎడుస్తుందిగా
ఈమెను ఎత్తుకొనిండి ఇక ఇప్పుడు తిరగాలిి ఇప్పుడు తిరుగితే కాని ఈ కొంచెం నిమ్మలం కాదు ఫడం
ఉ
తాత ఏం చెతానండి
లేడండి చాయ్ తాగిండు పొద్దున్నే పోయిండండి ఏటో
అవునా అండి
నైట్ వీడియో కాల్ ది ఈ టచ్ చేయలేదు ఏందండి
అప్పుడు అప్పలే తనమని అందుకే చేయలేదండి ఇద్దరం అక్కనే ఉన్న ఇవరుసక్కకిద్ద మనకు న్నాం కానీ ఎవరికే ఇం అంటే కాల్సింది
వాళ్ళు ఒక్కటే కొట్టుడండి పోను
అదే వా చేసిి తెచ్చ చానా మంది మాట్లాడుకున్నారా
బానే మాట్లాడిందండి అక్క ఫోన్ చేసిందండి వాళ్ళు ముగ్గురమే మూడు కాల్సే
ఆహా ఎతే ఏలి చేయలేదు ఇ వాళ్ళ ఇప్పుడు అ అవుతుంది కానీ ను ఇద్దర ఏ ఉన్నాం ఇక మళ్ళీ ఎట్లా మాట్లాడాలి అంత పిండి అంటతుంది అట్లాంటతుంది ఎట్లాంటది అని సపడదున్నా
తేజ పెట్టారా అండి మిర్చి
చిమండి అది అప్పుడు పైసలు అందాక వెనక ముందు అయింది ఇప్పుడు ముప్పై మంది తిడతారు కావచ్చండి వెనక ముందు పెట్టుబడు అందలేదు పైసలు లేవు ఇంగేర్ తాళ్ళు ఇయాలి స్టార్ట్ చేసిన మరి రోజు ఐదురుగురస్తే నాలు రోజులు ఐదు రోజుల ఐదు ఆటగాని ఎంతమంది వస్తలో ఇయలా నలుగురు ఐదుగురు వస్తారని అండి మరి ఎంత మంది వచ్చిలే ఇద్దరు ఒకళ్ళు వచ్చిన స్టార్ట్ చేస్తాముది స్టార్ట్ చేసింది
మీ ఇంట్ల సోప్స్ గానీ నూనే ప్యాకెట్లు గానీ ఏమే ఏ వాడతారా అండి
మా ఇంట్ల నువ్వుల నూనె ఇష్టం మచ్చిగోల్డ్ అండి సబ్బులు డైమండ్ సర్పెక్సల్ అండి ఏ మనం స మన సబ్బు సింతాలు సంతూరండి
పాపకి ఏమి పెడతారండి
ఎంటిదండి
పాపకి ఏం పెడతారు
మైసూరు శాండిల్ అండి
ఆహా
పెట్టినామండి సంతూర్ పెట్నం కాని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతే మా అత్తమ్మ సంతూర్ తీసేసి మైసూరు శాండిల్ పెట్టిందండి ఇక దెబ్బకే ఇ వాళ్ళ కొడుకులు పెట్టిందండి చిన్న పాపకు పెద్ద పెద్దళ్ళ పెడితే ఎట్లాంటదని కోపంచ్చి సబ్బు పెట్టుండు సబ్బ కొడుక వచ్చినండి
ఆ
ఊ మైసూరు శాండిల్ పెట్టానుట అండి అయితే తెల్లగ అవుతారట వాళ్ళ నానమ్మ అంటంది నానమ్మ చెప్పండి చాయ్ తాగినవ అండి మొహం కడుక్కున్నారా అండి హలో ఏమైందండి మాట్లాడట్లేదు హలో హలో